హలో కంప్లీట్ ఆ ఊ ఆ కంప్లీటు దిస్ టాస్క్ అని ధీ ముథేవీడు
పడ్డదా
ఈ కంప్లీట్
పైసలు వడ్డయ
పైసలు పడితే
అదే అప్పుడు రెండు వేలు వడ్డయి జూడు అది ఓపన్ జేసి సుత్తె తే
ఆ రెండు వేలకు ప్లస్ అయితయా
ఆ ఎనభై రూపాయలు వడతయి్ నీకు వంద రూపాయలు నాకు వడతయి ఆ ఎనభై రూపాయలు ఆ వంద రూపాయలు నాకు వేయి
ఎభై రూపాయలు వంద రూపాయలా
వంద రూపాయలు నాకే వడుతయి గానీ ఎనభై రూప నీకు వడుతయి కాదా
ఆ
అ ఎనభై రూపాయలు ఫోన్ పే కొట్టు నా దాంట్లో గుడం అదేంటిది టాస్క్ కంప్లీట్ అయినటు వల్లే గాని సెకండ్లు ఇంతా అని వడ్డయి ఫోర్ నాట్ నైన్ షేక్ఆ నెంబర్ వడ్డది మీరు ఎంత రేటింగ్ ఇత్తరని వడ్డది అంతే మా పిన్ని ఫోన్ చేసింది అందుకే కట్టయింది
ఇప్పుడు కూడా కట్ జేయనా ట్వెల్వ్ సెకండ్స్ అయిపేయినయి గదా వన్ మినిట్ అయిపోయింది
కట్జేయ్
కట్ చేస్తా మళ్ల టాస్క్ అయిపోయింద అని పడ్డది పడలేదు నాకు చేప్పు పడుకుంటే కరెక్ట్ ఇటు చాలాసేపు మాట్లాడదాం సరేనా సరేనా
సరే
మ్
ఊకె ఒకరికే ఫోన్ చేయొద్దు ఎడిమొఖందాన ఊకె ఒకళకే ఫోన్